హ హలో
హలో వినిపిస్తుందా
హలో
హలో ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది
కొంచెం గట్టిగా మాట్లాడండి
ఆ ఓకే ఓకే
ఆ
తిన్నారా
తిన్నానండి మీరు
ఆ తిన్న తిన్న
ఏం తిన్నరండి
నేనా అన్నం సాంబారండి మీరు
నేనూ అన్నం చట్నీ తిన్నానండి
అవునా
ఆ ఏం చేస్తున్నారండి
నేనా ఊరికే కూర్చొని ఏదో రాసుకొనేది ఉంటే రాసుకుంటున్నానండి
విన్ పడడం లేదండి
ఏదో కొంచం రాసుకునేది ఉంటే రాసుకుంటున్నానండి మీరు
నేనా అండి ఏం లేదండి కు మా చెల్లెది పెళ్లుంది
అవునా
ఏమన్నా బ్యాంగిల్సు జ్యువెల్లరీ ఏదన్నా బాగుంటుందని మీషో చూస్తున్నానండి
ఓ మీషో చూస్తున్నారా అయితే మీరు షాపింగు ఆన్లైన్ లో చేస్తారాండి ఎక్కువ
అవునండి బయట చాలా కాస్ట్లీ అండి జ్యువెల్లరీ ఐటెమ్స్ అయితే
ఓ అట్లంటరా
చ్చ లాస్ట్ టైం వెళ్ళానా బయట కొనిదాంట్లో న్లైన్లో హాఫ్ రేట్ మాత్రమేనండి
కూడా మీరు అంతా అంటే మీ పెళ్ళికైతే షాపింగ్ లో చేస్తారు అంటే మీ ఊరికే మీకే అంటే పె ళ్లికి పోవాలా కాబట్టి జస్ట్
అవునండి పెళ్లి కూతురికేం కాదండి మనకే కాబట్టి ఆన్లైన్ లో చేసుకుంటాం ఒకవేళ పెళ్ళి కూతురుకైతే బయట షాపింగ్ చేస్తడు
అయితే మీరు ఎక్కువా అంటే ఏవేవి చేస్తరండి అంటే ఇవి ఆప్స్
అవునా ఇవా నేను ఎక్కువగా మీషో అండి మీషోలో అయితే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లే కాపోతే మనం క్వాలిటీ చూసుకోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్ లో బాగుంటయండి
అవునా
క్కువగా మీషో ఫ్లిప్కార్ట్ యూస్ చేస్తనండి కొంతమంది అమెజాన్ యూస్ చేస్తరు ఇంకా
మన్ మింద్రా అని గూడా ఏదో ఒకటి ఉంది గదా
గా ఉంది అజియ ఉంది చాలా ఉన్నాయండి
అవునవును నేను యూస్ చేస్తానండి నేను ఏదో ఫ్లిప్కార్ట్ యూస్ చేస్తా బా దాంట్లోన బాగా వస్తాయి
ఆ ఫ్లిప్కార్ట్ లో కొంచం కాస్ట్ ఎక్కువ కాకపోతే క్వాలిటీ బాగుంటదండి
క్వాలిటీని బట్టి మళ్ళీ ఇప్పుడు కొత్తగనే ఇప్పుడు మీషోను చూస్తున్నాను ఎందుకంటే కండ్లు కొంచం చీప్ గా దొరుకుతయి గదా ప్ల్చ్ కాస్ట్ తక్కువ ఉంటది కా సో నేను అందుకే మొన్ననే ఎవరో నాకే చెప్తే ఇట్లా చూడు మీషో కూడనే బాగుంటది క్వాలిటీ కూడా పర్లేదు బానే ఉంటది
హ్మ్
చూడు మంచిగనే ఉంటాయి తక్కువ రేట్ లో కూడా దొరుకుతాయి అంటే నేను మొన్ననే అట్ల చూస్ ఇంకా అంటే ఇంకెట్లు ఫెస్టివల్ వస్తుంది గ దా షాపింగ్ చేయాల గదా అనేస్
అవునండి
ఎక్కువ బడ్జెట్లు అయితే బాగుంటది గదా అని నేనే చూస్తాంటే అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు
అవునండి తొందరలో మా చెల్లి పెళ్ళి ఉంది జువెల్లరీ ఐటమ్స్ బ్యాంగిల్స్ ఇవే చూస్తున్నానండి హిప్ బెల్ట్ ఇవన్నీ ఉన్నాయె
జ్యువ్లెరీస్ కూడా మీరు ఆన్లైన్ లోనే తీసుకుంట
ఉం అవునండి మామూలుగయితే చిన్నపిల్లల్కి డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టింటి మొన్నటి వరకూ పర్లేదు బానే ఒచ్చినాయి
కే
ఇంకా ఫేష్ వాష్ ఇలాంటివి పె పెడతానండి ఫ్లిప్కార్ట్ లోనే మ్ మ్ ఇలాంటివి ఆన్లైన్ లోనే తీసుకుంటా ఇంకా మేము ఆన్లైన్ లోనే టీవీ గూడ గొన్నామండి
ఓ ఆన్లైన్ లో గుడ టీవీ కొన్నారండి
ఆ అవునండి లాస్ట్ ఇయర్
అన్లైన్ అయితే అందర్ నమ్మచ్చాండి అయితే
ఆ నమ్మచ్చు పర్లేదండి ఇప్పటికి మేము టీవీ కొని టూ ఇయర్స్ అయితుందండి ఫ్లిప్కార్ట్ లోనే గొన్నామండి
అయితే ఏం రిపేర్ అట్లేం రాలేదా అండి
బాఉందండి
అవునా అయితే నేను చూడాలండి నేను కుడా ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నాను
చూడండి నమ్మొచ్చండి ఆన్లైన్ లో ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ కి ఆఫర్స్ ఒస్ తయి
గ్యారెంటీ ఇస్తారా అండి
ఇస్తారండి మనకి ఆ ఉంటాది నాకైతే ఏం రిపేర్ రాలేదు వారంటీ ఉన్ ది మనకి దగ్గరలోని వాళ్ళ మెంబర్స్ గడ ఉంటారు ఏదన్నా ఒస్ తె మనకి రిపేర్ చేయడానికి
ఈ ఏదో ఉంటది కదండి సంథింగ్ నా
ఆ మాకు టీవీ ఇన్స్టాల్మెంట్ చేసేకి వాళ్ళే ఒచ్చిన్రండి
అవునా
ఆ మనకి డెలివరీ అయిందని వాళ్ళకి తెలిసిపోతది వన్ డే కి వచ్చి వాళ్ళ్ ఇన్స్టాల్ చేసి పోతారు
అవునా
నేను చాలా జేసాన్ అండి ఇంకా ఇంట్లో ఇట్లా వుడ్ వర్క్ కావాల్సినవి కబోడ్స్ కాక్పోతే మీష్ ఓన్ నమ్మనండి ఫ్లిప్కార్ట్లో చేశాను
మీషో నమ్మరా మళ్ళీ
అలాంటివి మీషోలు ఎందుకో కొంచెం నమ్మబుద్ధి గాదు
అవునా మషోలో అయితే తక్కువ అలాంటి దాని ఓన్లీ జువలరీ అట్
ఆ జ్యువెలరీ డ్రెస్సెస్ చిన్న పిల్లల కోసము ఇంకా ఏవన్న డెకరేషన్ ఐటమ్స్ ఉంటయి కదండి ఇంట్లో చిన్న చిన్నవి అలాంటివి మీషోలో చేస్త ఇట్ల పెద్దవి ఏవన్న ఫ్లిప్కార్ట్ లోనే అండి
ఓ హైలీ బడ్జెట్ అయితే ఫ్లిప్కార్ట్ యూస్ చేస్తారన్మాట
ఆ అవునండి ఆ
కు ఆల్మోస్ట్ నేను చాలా యూజ్ చేసేది ఫ్లిప్కార్ట్ట్ ఎ దాంట్లో న అన్ని బట్టలు ఎక్కువ నేను కొనేది జ్యువలరీ ఎమ్కొనను
ఇక్కడ మాకు దగ్గర్లో మాంగళ్యా షాపింగ్ మాల్ ఉందా అండి
ఆ అవునవును
మాంగళ్యలొ చాలా బాఉంటయి యన్మట
ఓ షాపింగ్ కూడా పోతారు అనమాట
ఆ ఎక్కువగా ఇప్పుడైతే అంతా మాంగళ్యా నే అండి
అవునా ఫ్లిప్ అంటే ఆన్లైన్ లో తప్ప ఆన్లైన్ తప్పితే ఇంకా ఆడిపోతు
ఆ ఆన్లైన్ లో తప్పితే డ్రెస్సెస్ అయితే నేను ఎక్కువ ఎక్కువగా ఆర్డర్ చెయను ఫ్లిప్కార్ట్ లో మీషో లో మరియావిభాగులు రిటర్న్ పెట్టడం టైమ్ టేక్ ఇన్ ప్రాసెస్ కదా
ఓకే ఓకే అందుకని
లైవ్ లో చూసి తీసుకోవడం వేరు కదా మనం క్లాత్ క్వాలిటీ అట్లాంటివి
అయితే మీరు రెండు ప్రిఫర్ చేస్తారన్నమాట ఒకటే కాదని
ఐటెంని బట్టి అండి
అవునా
ఒకవేళ ఇప్పుడు మనకి టాప్స్ కావాల అనుకున్నాం అనుకో డైలీ వేర్ కి అలాంటివి మీషో ఏదో ఫ్లిప్కార్ట్ లేదు నాకు పార్టీ వేరు మ్యారేజెస్ కి అట్లా కావాల అనుకుంటే అప్పుడు షాప్ కి వెళ్తాను బయటికి
ఓ ఇతే బోత్ మీరుయితే బోత్ యూజ చేస్తార అనమాట ఏది ఒకక్క దాంతో ఆగిపో
ఆ లేదు లేదు అన్ని ఒకసారి చూస్తాను ఏ దాంట్లో బాగున్నాయి బయట బాగున్నాయా ఆన్లైన్ లో బాగున్నాయని
బెస్టేలేండి రెండింట్లోన చేయడం ఎందుకంటే ఇట్లా ఆన్లైన్ షాపింగ్ ఎట్లాంటుంది ఎక్స్పీరియన్స్ వచ్చస్తారు అక్కడ ఆఫ్లైన్ కూడా
ఆ రెండు కంపేర్ చేస్తానండి కాస్ట్ ఇక్కడ తక్కువ కోయి త అక్కన్ మనికే బెస్ట్ గదా
అవునవును
అట్లా అండి దీంట్లో కొంచెం ఆఫర్స్ ఉంటాయి మనకి ఆన్లైన్ లో
అవునండి ఫెస్టివల్ టైమ్ లో ఆఫర్ డిస్కౌంట్ ఇస్తారు కదండి ఆన్లైన్ లో
ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. అనుకుంట అండీ బిగ్ సేల్ అని మీషో లో ఫ్లిప్కార్ట్ లో జరుగుతుంది.
అవునా ఆ
ఏవన్నా ఆర్డర్ చేయాల అనుకుంటే, ఒకసారి చూడండి
అవునా చూస్తా, అండి నేను ఇప్పుడు అదే ఏదో ఫ్రిడ్జ్ తీసుకోవాలని ఉంది. ఇంటికి ఫ్రిడ్జ్ కావాల అ ఓ అయితే ఆన్లైన్ లో అయితే ఏదైనా డిస్కౌంట్ ఉంటుందా. ఏమైనా సేల్ల్లో ఉంటాయా చూసి అట్లా
బయట కన్నా ఒకసారి బయట అడగండి ఆన్లైన్ లో చూడండి. కంపెనీని ఇక్కడ తక్కువంటే, అక్కడ ప్రిఫర్ చెయండి అ
అంతే కదండి అవును అది బెస్ట్ మంచి ఐడియా అండి అది
అక్కడ చూడండి
అవునవును
నేను జ్యువెలరీనే ఇప్పుడు, నాకు అవసరము అందుకే జ్యువెలరీ చూస్తున్నాను, అండి
అయితే మీరు పెళ్ళికి గిఫ్ట్ తీసుకోపోవట్లేదా, మరి పెళ్ళికి గిఫ్ట్ ఎక్కడకొంటారండి. షాప్లేనా ఆన్లైన్ లో చెస్తారా అమ్మ వాళ్ళ అదంతా అమ్మ వాళ్ళు చూసుకుంటరు ఓకే ఓకే
ఇంట్లో వాళ్ళ రిలేటివ్స్, గదా అవన్నీ మనకి పెద్దవాళ్ళే ఊ మీరు ఎవరు రీసెంట్ గా మీ ఫ్రెండ్ పెళ్ళికి ఎవరకో పోయినారు కదండి
అవునండి అవున అవును రీసెంట్గా కరెక్ట్ నాకే గుర్తు లేదండి మర్చిపోయినాను పోయిందండి
ఆ నేను మీ స్టేటస్ చూసింటండి అట్లా గుర్తుంది.
అది డ్రెస్ కూడా నేను కొన్నది ఫ్లిప్కార్ట్ లో అండి చాలా బాగుంది తెలుసా డ్రెస్ నిజంగానే.
అవునా నేను డ్రెస్ సరిగ్గా గుర్తులేదండి.
అవునా ఉమ్ కానీ డ్రెస్ అది నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకొనింది. యాల్లో కలర్ చూ అంటే లైక్ చూడిదార్ టైప్ లో వస్తు.
ఆహా నాకు శారీ గుర్తుందండి, శారీ అన్నట్టు డ్రెస్ ఏమో తెలీదు
సారీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏవి నేను యూ యూజ్ చేయలేదు బట్ మొన్న ఒకటి పెళ్ళికి పోయినప్పుడు ఎల్లో కలర్ చూడిధర ఎ అది సు అంటే క్లాత్ మా జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండి అది
ఓ ఫోర్ హండ్రెడ్ నా
ఆ విత్ దుప్పట సెట్ అంటే ఫుల్ సెట్ వచ్చేస్తాది.
ఉమ్
సూపర్ ఉండే అండీ అసలు క్లాత్ గాని సిల్క్ క్లాత్ వచ్చేసి
అవునా అండి ఒకసారి నాకు షేర్ చేయండి, మళ్ళీ చూస్తాను.
అంది సరే అండి లింక్ పెడతాను చూడండి, ఒకసారి అది రెఫర్ చెయండి, ఎట్లుంటది ఏమి
ఆ ఎల్లో అంటే హల్దీకి బాగుంటది.
చూసి చాలా మంది, నాకు మెసేజ్ చేశారండి, చాలా మంది డ్రెస్ బాగుంది. ఎక్కడ తీసుకున్నావు, నాకి అంటే లింక్స్ షేర్ చెయవా నేను తీసుకుంటా. అని చాలా మంది మెసేజ్ చేసిన్నారు. పంపించిన నా ఫ్రెండ్స్ కి అం
అవునా నేను చూసింట, కాకపోతే నేను గుర్తించినండి శారీ నాకు గుర్తుంది, ఒకవేళ డ్రెస్స్ అంతా చూసినుంటే నేను అడిగేదాన్ని బాగుందంటే ఎవరన్నా అడుగుతారు కదా
ఆ అదే మరి చాలా మంది అడిగారు నన్ని అవును నేను పంపించినాను, అందరికి అంటే చీప్ కదా అంటే కొంచెం ఫోర్ హండ్రెడ్ అం
విత్ అవును అవునులేండి విత్ దుప్పటా సెట్తో బయట ఎ ఎంత లేనాన్న ఒక
సిక్స్ హండ్రెడ్ పైనే అవునండి అందుకే నేనుండి ఇక అందుకే తీసుకున్నాను మంచి ఉంది అసలు క్లాత్ కూడా చాలా మంచి క్వాలిటీతోో ఉంది ఆ ది
లుక్ బాగుంది కదా
ఆ లుక్ కూడా సూపర్ ఉంటది దాంట్లో మల్టీ కలర్స్ కూడా ఉన్నాయి ఓ క్కటే కాకుండా చాలా కలర్స్ ఉన్నాయి ఎయల్లో ఉంది పింక్ ఉంది స్కై బ్లూ ఉంది పర్పుల్ ఉంది ఆరెంజ్ ఉంది మనకి ఏది కావాలంటే మాకు ఏ కలర్ సెట్ అవుతుందన్న మాకు ఏది ఇష్టమో తీసుకోవచ్చండి అట్లా
మీరు ఎల్లో కొన్నారు నేను పింక్ అలాంటిది ఏదైనా చూస్ చేస్ కుంటా అండి నాకు ఒకసారి షేర్ చెయ్యండి
ఆ చేస్తాండి తప్పకుండా చూడండి అయితే ఇప్పుడు పెళ్లికి కూడా వేసుకోవచ్చండి అట్లాంటివి మంచిగా అనిపిస్త
అదే అదే గ్రాండ్ లుక్ ఉంటే ఒకసారి ట్రై చెయొచ్చు
ఉమ్ బాగుంటది ఎప్పుడనా సింపుల్గా అంటే సింపుల్ వేరే మంచిగా అంటే లుక్ మాత్రం మంచి కనబడుతుంది మళ్ళీ
ఉమ్
చూడండి ట్రై చేయండి పంపిస్తాను లింక్
ఆ ఓకే అండి పంపించండి ట్రై చేస్తా చూసి నేను కూడా ఆర్డర్ చేస్తా
ఆహా సరే అండి పంపిస్తాను అయితే
ఆ సరే పంపించండి ఓకే అండి
సరే అండి మరి ఇంకేమండి థ్యాంక్ యూ అండి ఆ ఆ ఓకే అండి బాయ్ అండి